హలో ఆ హాయ్
హాయ్యో దిన ఎలా ఉన్నారు
బావున్నాం మీరెలా ఉన్నారు
ఏం చేస్తున్నావ్
ఎ కర కమ్ కూడా
తిన్నావా ఓకే
చిన్నారా
ఆ ఇప్పుడే తిన్నాం
ఆ అ
ఇంటే ఆ షార్ట్స్ చూస్తుంటే మహాభారత గురించి ఒక వీడియో చూసిన
అవునా
హ్మ్ బాగుంటది కదా మహాభారతం
ఆ చాలా బాగుంటదండి మహాభారతం
మన చిన్నప్పటి నుడి వింటూ పెరిగాం కదా
అవునండి వింటూ ఉన్నాము మహాభారతం
ఉహ నేను పెట్టినాను చదవండి అప్పుడప్పుడు చూస్తే మీకు అర్థం అవుద్ది
ఏంటిదండి
మహాభారతం గురించి
ఆ
ఆ
అ
జీవిత పాటల్ నేర్చుకోచ్చు. ఓపెన్ చేసారా అండి.
చేలేదన్నీ
మ్
ఆ సుప్పర్
అందులొ మీకిష్టమైన పాత్రేంటి మహాభారతంలో
మహాభారతంలోనా
మ్మ్
మీమర్స్ మెమర్స్ తో హల్లో వాయిస్ కట్టైతున్నది.
మూ ఆ విన్పిస్సాం
లో లా ఆ అ అర్చిమోడండి.
ఎవరి ష్టం ఎవరు అంటే ఇష్టం
ఒకే
మీ
ఆఇప్పుడు మహాభారతం చాలా బాగు అర్జునుడండీ.
అల్లుడా
అర్జునుడు మీకెన్నీ మహాభారతం విజయవై తిన్నారాఅండి మీరు మీ మీఇళ్ళు చూసారా.
ఆ
హలో మహాభారతంలో నుచి వీడియో చూసి సరెండి
మహాభారతం గురించి
వీడ్యో చూసానా
వీరోస చిన్నప్పనించీ చౌవుతూనే చూస్తునే ఉన్నాం కదా.
ఆ ఆ
చిన్నప్పనించి చూస్తూ చౌవుతూ పెరిగాం కదా.
అదే చాలా బావుంటాది మహాభారతం.
మ్ స్కోవాల్సినా అవి విష్యాలు చ అసలుకి అందులో ఒక బంధాల గురించి అంటే ఏంటో తెలుసు కోచు ఆ యుద్ అన్య ఇన్య యుద్ యుధం వస్తే వెనకడకుండా చేయాల్సినవి తెలుసుకోవచ్చు ఒక ధర్మం కర్తవ్యం గురించి తెలుసుకోవచ్చు శ్రీకృష్ణుడు తన క ధర్మాన్ని కర్తవ్యాన్ని ఎంత గొప్పగా ఆ చేసిండో గ్రేట్ అసలుకి శ్రీకృష్ణుడు
ఆ నిజమే ఆ పాత్రలు మాత్రం బానే ఉంటాయి అవును అవునండి ఆ పాత్రలన్నీ బాగుంటాయి
మ్మ్ అవును
మ్మ్
కర్నూడు గురించి నీ అభిప్రాయం ఏంటి
ఆ
కర్ణుడి గురించి నీ అభిప్రాయం ఏంటి అంటున్నా
కర్ణుని గురించ కర్ణుడు చాలా యుద్ధాలు చేశాడు. హలో హలో సిగ్నల్స్ లేదండి సరిగ్గా వినబడటలేదు
ఎప్పుడు వపిస్ తుంద విండిస్తుందా
ఆ వినిపిస్తుందండి
అ
అ క్రిష్ణుడు యుద్ధం చేసేశాడు బాగా
శ్రీకృష్ణుడు అయిన ఆ అర్జునుడు కర్ణుడు ఇళ్ళందరూ అసలుకి మంచి సీ ధర్మాలు బోధించే వాళ్ళు భీష్ముడు భీ దీ ఎవరు అర్జునుడు ఎంత గ్రేట్ అంటే ఆ హ ఈ విలువి విద్యలో ఒక వాళ్ళ గురువు గారు ఆ పిట్టలు కొట్టువారంటే ఏదో కొడతారు గు తుందని కేమైనా ఐడియా ఉందా
ఆ
హలో బైంగన్ కుషన్ ముజ్
అవునండి
మీదా ఆ పిట్ట కని కనిపిస్తుందని ఒకరు అంటరు, ఇంకోటి దాని రెక్కలుగా కనిపిస్తున్నాయ్ అంటరు, ఇంకొకరు అంట అర్జున్ దానికి కన్ను గుడ్లు కనిస్తున్నాయి అని చెప్తాడు
అనానా
ఇ గా వేటగాడి దృష్టి గురి ఓ ఫోకస్ గా ఉండాలి.
ఆ
కనుగుండు ఒకవైపు లో ఉండదు కన్ఫామ్ గా అర్జున్ యొక్క పట్టులర్ ఉంటది కాని అందులో ఒక్కటి నచ్చడానికి మెయిన్ ఉద్దేశం,
స్టక్ అయితుంది
వినిపిస్తుంద ఇప్పుడు
ఆ ఇందాకు వినబల్లే నాకు
ఆహా ఓకే ఓకే అ అసలుకి ఆ ఆ మహాభారతంలో బాధాకరం అనిపించే సంఘటన ఏమనిపిస్తది, నీకు చెప్పు ఆ యుద్ధంలో ద్రౌపది వస్త్రాప వస్త్రాపరణ
అవునండి
ఆ అదొక్కటే బాధాకరైన సంఘటనకి అనిపిస్తుంది పాండవులో నీకు ఎవరెక్కువ ఇష్టం పాండవులులో ఎవరంటే ఇష్టం అంటున్నా అర్జునడా ఎందుకు
మంచిగ యుద్ధం చేస్తాడు
ఆ నాకు యుధిష్తోడు అంటే ఇష్టం ఎప్పుడు ధర్మ గురించా శసుడేైన
ఓ ఆ
కాకపో కాకకపోతే జూదం మారడం వల్ల సమస్యలు తీసుకొచ్చి పెట్టింది ఆయన అంటే గాని యుధిష్ుడు మంచి ధర్మం నిల్చుంటాడు
భీముడు కూడా చాలా మనిషవాడు కుటుంబం గురించి ఆలోచిస్తాడు
ఆ అవును నిజమే దుర్యోధనండు ఓడిచ విధానం కూడా గుర్తు పోయింది భీముడి చేసింది అను భీమిని పట్టు ఘోరంగా ఉంటది అంటారు అందుకేనేమో మీకు దుర్యోధనడు ఎందుకు కొడుపోయిండో తెలుసా
తెలియేదండి
అతని అహంకారం వల్లే తల పొగరు వల్లనే ఒక నిండు సభలో ఒక ఆడదాన్ని చీరవి వి ఏంటి లాగడం ద్వారానే ఆ అతని హూ ఓడిపేయిండు
ఆహా అవునా
ఉ అధికార దాహం ఆ సూర్య అనేవి అతని నాశనం జేసినాయ్
ఆ
అధికార దాహం వల్ల హే ఓర్వ తలం వల్లనే ఇదంత
అవును
మహాభారతం నుంచి మన జీవితాలు పాఠాలు ఎన్నో నేర్చుకోవచ్చు
ఆ నేర్చుకోవచ్చు నాకు కూడా అదే అలాగే కష్టం వచ్చినప్పుడు మనం కూడా చాల సరైన మనం ఒక్కొక్కరికి
కర్ణుడు గూడా చాలా గొప్ప వ్యక్తి దాన గుణం ఉంటది ధైర్యం ఆ దుర్యోధ పక్షంలో ఉం అత ఉండటం అతని పెద్ద తప్పుగాని ఆ దుర్యోదను చెంతక్ చేరి ఏం చేసింది లాస్ట్ కి ఆయన తప్పు తెసుకొని ఆయన కర్ణుడి ఏందంటే కవచకుండాలతో పుడతాడనమాట అవి ఉండడం వల్ల ఎన్ని బాణాలు ఏసినా ఎంత ఆయనకి చావుండదు అన్నమాట అంత గొప్ప జన్మయ ఆయన ఉండి కూడా ఆయన నాశనం అయిండంటే కారణం దుర్యోదరున్ని పంతన ఉండడం
అదే అదే
మేనమామ పక్కకుండడం
మేనమామ పక్కకుండడం
హుమ్ భీష్ముడు గొప్ప వ్యక్తే తండ్రి కోసం జీవితాంతం బ్రహ్మచర్యం చేసిండు అందుకే బీముని భీష్ముని ప్రతిజ్ఞ చాలా గొప్పదని ఏందంటే తండ్రికి మాటిస్తాడు పెళ్లి చేసుకోను అని మాటిస్తాడు తండ్రికి అందుకే భీష్ముడు అంటడు భీష్మ భీష్మూని పట్టు పట్టావ్ అంటారిగా అంత బలవంతుడయినా ఆ అధర్మాన్ని అడ్కోలేకపోయిండు కూడా భీష్ముడు అదొక కొన్ని కొన్ని ఇది ఏందంటే మహాభారత్ భగవద్ భగవద్గీతలో ఎందంటే ఎంత మోరల్ వాల్యూస్ తెలుసుకుంటామొ అన్ని చెడు కూడా ఉంటది జూదమాడడం ఒక స్త్రీని అవమానించడం ఒక స్త్రీని నలుగురు ఆ నలుగురు ఐ ఐదారుగురు పంచుకోవడం ఇవి కొన్ని తే అనమాట ఒక స్టోరీ లో ఏందటే ఫస్ట్ ఆ అర్జునుడు ద్రౌపదిని పెళ్లి చేేసుకొని వస్తాడు పెళ్లి చేసుకొని వచ్చాక ఆ మమ్మీ నీ కోసం ఒక పలాన్ని తీస్
ఉమ్ ఆ
అయితే ఏది తీసుకొచ్చినా మీ అన్నదమ్ములు నలుగురూ
షేరె చేసుకుంటారు